ఆ వినపడతంది రా
వినపడతాంద ఏం జెత్తనావ్
బియ్యం గడిగి పెట్టినా
ఉమ్
వంటకి
ఏం కూర మరి
పొద్దున్న పచ్చడి చేసినారా పచ్చిమిరపకా యల పచ్చడి
ఆహా ఎందుకు ఇయలా స్పెషల్ ఎయిల మరి కుషుకు
స్పెషల్ ఇగో ఇప్పుడే ఫిష్ తీసుకొచ్చిండు మా నాన్న ఒకటి మీన్ ధన్నొకటె కడగాలి దాన్ని కట్ చేసి నా వల్ల కాదని ఆడ పెట్టిన అట్లనే ఉంది
అన్నేటు పోయిండు డ్యూటీ ఎక్
శని అదేం లేదురా శనికీ పోయిండు మిరపకాయలు కోస్తానం కదా నిన్న ఇవాల
ఆ
కాయలు జోడిచ్చొస్త కొద్న్న సంచులు ఖాళీ అయితాయి కదా
ఆ మరోక్కడే మోసుకుంటడా
ఎవర్ నన్నా మనిషిని తీసుకొని పొమ్మన్నా మరి
ఉమ్ హు
తేప్నీ గా వన్ద తీసుకొన్ పోొమ్మన్న మరి ఏట పోయిండో
ఉమ్
ఎటు పోయిండ్రు మీర్ సరళక్క కే గా అదేలే అయిపోయింద నిన్న త్రీ ఫోర్ వన్ వరకు దాని మొత్తం సింగల్ పట్టి కూడా
ఆహా సింగల్ పర్ స్టార్ట్ గ త్రీ ఫర్ వన్ ను
ఉమ్ తేజ త్రీ ఫోర్ వన్ వన్ కి అయిపోయిందా
ఆ
ఓహా
ఇంకా సికాలు పట్టి ఉన్నాయి కానీ కొద్దిగా వాడ కొద్దిగా నాలుులాగుతుందట
ఆవుత్ అంటరా
అయితే మినము బీకి ఇాంది ఇక్క మిను ఉది రెం రోజులుడుడుూడు రోులు పడుతుది
ఆ ఆహా
రేపు్రాహ్మాద మీినకు
మీను ఇంకేనా అందారంగ
ఆ మీరు కక
ఓహో
అయిపోద్దా రెంోళ్ల అయితే
ఆ రేపు వెల్లుండ అయితే
హ
దగ్గర పడుతుంది అంత మంది వస్తా మరి మంది ఎపో ఏమో తక్కువ వస్తేమంటారు మరి ఒక్కటే బ్యాచ్ వస్తారు
ఎంతప్ప
వాళ్ళు వేరే వాళ్ళకి పోతామంటారు ఒక బ్యాచ్ి
ఉ మనలు వస్తారా అ శోభకుోళ
మన శోభక్కాను వాళ్ళు ఒక మనళ్ళ ఒక నలుగురే వచ్చి్ర వాళ్ళ
ఆహా
నిన్న మ నిన్న వేరే వాళ్ళే వేరే ఊరల్ొత్తద్దారు
ఆ
రేపు ఏవో మరి రేపుయతో ఒక బ్యాచ్ అవుతుంది కావచ్చు
మరి గుడికాడకి వస్తానవా
ఎప్పు రాన్రా నేను కోలాటం అ అదే కాదు నేను వేసేది కాదు
నేరా ఏంద మీ సాధవుకున్న వాళ్ళు అంతేనా మేము సాధవుకు వాళ్ళ అంతే అంది నువ్వు గోలాటం ఎత్తే ఏమవుతు అందావా నువ్వు
కంటే మీరే పర్ఫెక్ట్ ఉన్నారు చదువుకున్నళ్ళకంటే చదువు రా అన్నడే ము ఇ్యాలేపో టాలెంట్ ఉన్నారు రా
మీరు మే టెన్త్ అది అవుతుంది మీరు బీడి అని
ఏ చేసినా వేస్ట్ అయ్యాలి రేపుూ సో అవు రానుడే నయ ఇయ్యాలి రేపు నోటి మీద అన్ని ఉంటాయి మీకే స అది వచ్చినడు వేస్ట్ అయ్యాలి రేపు నా తె
నూర ఇగా నూర మెల్ల ప్రాక్టీస్ చేద్దాం ప్రాక్టీస్కేగా
ప్రాక్టీస్ అయినా రాను ఇవాళ నాకు పొద్దున్నే మూడింటికి లేచి అలా వశపడతలే అసలు పో వాళ్ళతో కాయలు పోసుకొని తీసుకొని సరిపోయింది మంచిషిన ఇలా కాళ్ళు నొప్పులు ఎస్తాని అసలు
హ
ముచ్చే ఊపుికలేదరా ఇల్ మంగళవారం ముత్తలే ఉత్తే
ఆ
అసలు ఓపిక లేదు లేకపోతే ఏముంది రావడానికి గాని
ఆ
కాళ్ళ చేతులు బాగా ఉంచుతాని అటు ఇటు మషులు ఇచ్చుకొని కాయలు పోసుకొని సరిపోయింది
ఆ
హ
మ ఏయాై అరవై మందిందా కై ఇయాల
ఇలా నలభై మూడు మందిరా
అందరు కలిసా
ఆ వాళ్ళు వీళ్ళు మనళ్ళు ఒక ఐదుగురు నలుగురు అందరు కలిపి నలభై మూడు మంది
ఆ
వచ్చే ఓపిక లేదు లేకపోతే ఏమి ఉన్నది రావడానికి కాని
అదే
మళ్ళీ పొద్దున్నే లేవాలి ఆరింటిరకి కేలాగ సేలో ఉండాల ఆరుం బావు వరకు వస్తాండ్రు అటు ఇటు ఆరై ఇరవై
ఆరు ఇరువైకి ఒత్తార్ర ఎన్ని ఒకడిం ఒకటింటికి లేత్తార్రా?
ఆ ఒకటింటికి లేత్తాండ్రు.
ఇద్దరుపోతులకు బోరా?
ఆ ఇద్దరికో బోరని నింపుతార్రు.
ఉ
ఇది మరి ఇంగ్ మంచిగనం నిం నింపుతాండ్రు ఆటో ఇటు మంచినే నింపుతాండ్రు మంచిగనే కోత్తాండ్రు
అదే
ఆ
ఉమ్
రేపు మినుం బీకేయనా అయితే ఇంగ మినుం కంటే పెందలాడే పోవాలగా మీరింకా అదే టైమా
ఏ కొద్దిగా ముందే అక్క ఆరుపదికట్ల పోదాము అన్నారు.
ఆహా అదేలే. కొంచెం పెందలాడిపోతే పెందలాడ రావచ్చు ఎండ పూట పీకలేరు మీరు దురద పెడతది.
అదే ఆరు గంటల ఆరు పది నిమిషాలకు అట్లా ఇంటికెళ్ళి వేసరికి అక్కడికి పోసరికి ఆరు అట్ల బావు అయితది. ఇంగా కొద్దామని. ఇలా తక్కన్న ఫోన్ మాట్లాడతాన్న.
ఆ అమ్మ ఫోన్ మాట్లాడతాంది, ఎవరితోటో మరి ఆహ
నువ్వు ఆ నీగ్ ఎద్దాం అను ఉన్నాయ్ కదా తక్క చేసింది అరే నేం చేత్తా అలా అమ్ములు వత్తది అంటే సరే చెయ్ అన్న
సరేలే ఏమున్నదిలే కాని
అదే అమ్ములు వచ్చిందటగా?
ఆ ఇప్పుడే వచ్చిందిరా?
ఊహు ఫిష్ మరి చీకటి కాదా మరి అన్న
వచ్చిండు ఆల్డర్ ఇప్పుడే జస్టు
ఆహా ఆందివే
పూర్ణిమా ఆ
ఏంటిది మా అన్న అంటాండు ఏంటిది అని
ఏం లేదు మాట్లాడుకోండి మీ సంభాషణ మీరు సంభాషించుకోండి అంటాండు ఏమంటలేడు
మాగ్ జీతమ్ పడ్డాంక నీకె ఇత్తాం తీ బావ నీకే ఇత్తర్రి.
ఆ ఫస్ట్ జీతం తెచ్చియామ్మ మీ అన్నక్ కంటా పార్టీ కి
మాకు లేనిద ఎక్క గవర్నమెంట్ జాబ్ అది
ఆ మరి కాదా మరి అదే ఒట్టి పుణ్యానికి ఎవరిత్తరు మాట్లాడుకుండానే ఎవరన్ డబ్బులిచ్చేటోల్లు ఉన్నారా చెప్పురా.
ఇత్తదక్కా
ఆ వాళ్ళకి పనిచేత్తది ఆ ముచ్చట ఈ ముచ్
ఆ మనకేముంది శేలలా ముచ్చట్లేనే ఎప్పుడు చీరలా ముచ్చట్లే మనకు సిటీ చీరలేసే సిటీలల్లా అంటే ఇవాళ్ళ ఇంటికి ఇట్లా దోస్తులు దోస్తులు ఉంటారు కదా అట్ల చేసుకుంటారు మంచి
ఆ అంతే అమ్ములు ఎగ్జామ్స్ ఎట్లా రాత్తాందంట.
మంచిగా రాత్తందట అక్క రేపు ఇంగ్లిష్
ఇంగ్లీషా నిన్నియ్యలా ఏమైపోయింది
నిన్న ఇ మొన్న రాసింర్రు ఉ మ హిందీ
నీన్న హాల్డేనే
నిన్న హాలిడే నే ఇయ్యాల ఈరోజు హాలిడే రేపు మూడు రోజులు హాలిడేనే మూరోజులు హాలిడేనే
ఆ
ఇగా రేపు ఇంగ్లీష్ అయిపోతే మళ్ళ మ్యాథ్స్ ఇరవై రెండో తారీఖు ఇంకో ఇరవై ఎనిమిది తారీఖు ఉన్నది
అదేలే ఆ ఆ అదేలే ఆ
మంచిగా ముస్లున్నాయ అని చెన్నై పోయిండు గోయిల్ వట్టుకోడానికి వెంకన్న వాళ్ళ తాత నర్స్ మనతోని
ఎప్పుడు
నిన్న
తాత ఓపికతోని బానే పోయిండురా
ఆ పోయిండు పోయిండు
ఏ వేస్ట్ అంటారు అందరు ఆ గోలీలుమింగుడు కూడా
భోగా వర్రంమే అయితే మొత్తం కూలవడిపోతందంట అంటే నీరసం అయిపోతందట
ఆ
ఇగ వాళ్ళు టాబ్లెట్లు వేసుకొని వేస్క్ కొని వేసుకోపోయేసరికి ఇట్ల వంగిపోతందట
ఆ ఏ ఏ నమ్మకం లేదు వాడితోటి అంతా ఎందుకు మెడిసిన్ వాడిన ఎక్కనే మొత్తం ఫుడ్ కంట్రోల్ చేసి మొత్తం వీక్ అయిపోతరూ మనుషులు కూడా
అవును
లేని పోనీ అన్ని అవి చేసి పస్తులు తప్ప ఏమైన్నా ఉన్నదా దాంట్లో
ఏం లేదు
వాళ్ళు పత్తేం ఉండమని చెప్తల్లు అంతే తప్ప ఏం లేదు కదరా
ఏదో నరం పెట్టుకో నరం పట్టుకోని చెప్తాండట కదా
ఆ ఆ
నరసింహన్న పోతా అంటే ఆ నరసింహన్న రంగాల్ రవనా వాళ్ళు పోత అంటే పోయిండు. ఆ
రోజా వాళ్లు పోయిరా ఉన్నారా
రోజా వాళ్ళు ఉన్నారు ఉన్నారు
ఆహా ఆ ఏ అసలు అటు బయటికే వచ్చుడు లేదు నాకు సరిపోతుంది అదో ఇదో పని
అదే ఇటు అత్తే కనపడు ఇగ పనేనాయే
టీ పోకనే రెండు రోజులు అయితాంది పాలు కూడానా
పాలు ఎవ్వలు
అన్న తెస్తాండు పోయి పాలు
ఆ ఇగా బండి మీద పోయి తెస్తాండేమో
బండి ఎందుకురా పోద్దున్నా బండి ఎందుకు ఎంత దూరం ఉన్నది
ఉమ్
బండి లేదు ఏం లేదు గానీ పొద్దునే పని కావట్లేదు రా ఇగా మళ్ళ అటు ఇటు పోవుడాయే మళ్ళ సద్దులు వండి పెట్టుకొని ఆటో ఇటో
మళ్ళ మీ అస వాళ్లతోనే అత్ వత్తర లేట్ ఉంటారా అన్నె
మూడున్నర ముడైతాంది వచ్చెసరికి
అవున
అసే కా మన్ంచిలా కన్లు అయి సదరు కొన్ని మళ్ళొచ్చి మళ్ళీ మీ అన్న పోతేనే ఉండే పోతే నే నికూడా పోదు కాగాని నాకు ఎడేగాని పని కావట్లే వచ్చి పోద్దకానే అనేయని అదే సరిపోతాంది
ఇంగా సరిపోతాది పనీ
వచ్చినాక ఎక్కడ పోలేదు ఏం లేదు
ఎందో తిన తరువాత మిరుపకాయలు మిర్కాయల పాని ఇదే పని మాకు
ఉహ్ మ్మ్
మొత్తం తగ్గుతాన్నయ
పచ్చకాయ ఎన్నో ఒక పచ్చకాయ ఉంటాంది రా బాగా ఏం లేదు ఒక్కో చెట్టుకు ఉన్నాయి ఇంకొ చెట్టుకు లేవు అట్లా మామూలుగా ఉన్నాయి
ఉహు
అట్లా
అంతేలె
ఇప్పుడు వాళ్ళ వి ఉన్నాయా సరళక్క వాళ్ళవి మళ్ళీ
ఆ అట్లనే ఉన్నాయి అక్క పచ్చికయలు బాగా అంటే మామూలుగా ఉన్నాయి
అవును
ఇంగా లాస్ట్ కి ఇగ అన్ని ఇగ తెగి అన్ని లాస్ట్ అయితాయిలే
ఇగా అన్నీ ఒక్కటేసారి కోత్తదేమోలే
ఇగ అన్ని ఒకసారే కొత్తది
మ్మ్ అంతేలే మరి ఊకుకే దిరిగా మొత్తం అన్ని ఒకటే సారి కోపించుకుంటే అయిపోతాది
ఈ సింగల్ పటుకి వచ్చేసరికి మళ్ళ అవి వత్తాయి ఇగ అవి కోపించుకొని గతం అయిపోతాయి అంటే సింగలపాట్టి పచ్చికాయలు అయిన చిన్న పిందెలాగా ఉన్నాయి కానీ అవి ఇంకా ఎప్పుడు పండుతాయో
ఆ అంతే సరేరా మరిగా
ఆ సరే అక్క టైం అయింది
నూరు నా